హలో
హలో నమస్కారం అమ్మ ఆ నమస్తే
ఎలా ఉన్నా నేను బాగున్నా అండి మీరు ఎలా ఉన్నారు
నేను కూడా చాలా బాగున్నాను ఇప్పుడు మనం మరో ఆసక్తికరమైన విషయంపై మాట్లాడుకుందామా
ఓకే అండి
ఏ విషయంపై మాట్లాడుకున్నాము
ఫుడ్ గురించి
ఓకే ఆహారం గురించి మాట్లాడదాం ఆహారం అంటే ఏమి టి అనేది నేను చెప్తాను మనకు మన శరీరానికి శక్తిని మరియు శరీర నిర్మాణానికి తోడ్పడే పదార్థాలను ఆహారం అంటారు అంటే మనకు తిన్నప్పుడు శక్తి వస్తుంది అలానే మన శరీరం నిర్మాణం జరగడానికి కూడా ఉపయోగపడుతుంది అలాంటి పదార్థాన్నే ఆహారం అంటారు
అవును
మీరు చెప్పండి ఆహారం అంటే ఏంటో మీ భాషలో చెప్పండి మీకు తెలిసిన విషయంలో చెప్పండి
నాకు తెలిసి కూడా అదే అండి ఫుడ్ అనేది మన డైలీ యాక్టివిటీస్ కోసం ఎనర్జీ లాగా యూజ్ చేస్తాం అన్నట్టు ఫుడ్ ద్వారా మనకి ఎనర్జీ వస్తది అన్నట్టు మనం డైలీ పనులు చేయడానికి ఏదైనా నడవడం గాని శ్వాస తీసుకోవడం గాని ఇట్లా ఏ పని చేయాలన్నా మనకి ఎనర్జీ అవసరం ఆ ఎనర్జీ అనేది ఫుడ్ దగ్గర నుంచి వస్తది మనకి
చాలా బాగా చెప్పారు ఈ ఆహార పదార్థాలు మనకు ఎక్కడి నుంచి వస్తాయి
మనకు భూమిలో నుంచి పండిస్ స్తరండి రైతులు కొన్ని పదార్థాలని న్యాచురల్ గా ఇంకొన్ని మనం ఆహారం అనేది ఆ కొంతమంది వెజిటేబుల్స్ రూపంలో ఫ్రూ ఫూట్స్ రూపంలో తీసుకుంటాం అవి భూమి నుంచి వస్తాయి కొన్ని ఇట్లా పప్పులు ఇవి ఏవైతే ఉన్నాయో అవి సీడ్స్ ఉంటాయి కదా అవి వేరే ప్రాసెసెస్ ఉంటాయి ఇంకా దాని ద్వారా మనం తీసుకుంటాం అన్నట్టు
చాలా బాగా చెప్పారు ఈ ఆహారం మనకు మొక్కల నుండి జంతువుల నుండి లభిస్తాయి మొక్కల నుండి ఆ ఇందాక మీరు చెప్పిన లిస్ట్ చెప్పుకోవచ్చు అంటే ఆకుకూర కూరలు కూరగాయలు ధాన్యాలు అందులో చిరుధాన్యాలు పప్పులు అని ఇవి మొక్కల నుంచే వస్తాయి జంతుల నుంచి చెప్పుకుంటే ఆ తెలుసు కదా మేక గొర్రె ఆవు ఇ ఇలా జంతువుల నుంచి కూడా ప కోడి పక్షుల నుంచి అయితే కోడి అవును అయితే ఇలా జంతువుల నుంచి కూడా మనము ఆహార తీసుకుంటాము అయితే ఈ ఆహారము ఆ ఆ రకరకాలుగా వంట చేసుకొని మనము బుజిస్తాము కదా మీకు ఎలాంటి వంటకాలంటే ఇష్టము చెప్పండి
మాకు కూరగాయలలో ఏదైనా కారం కారంగా తినడం ఇష్టమండి ఎక్కువ త్రీస్ స్పైసీగా నేను తీపి తినడానికి ఎక్కువ ఇష్టపడను
ఆ
ఇప్పుడు చికెన్ మటన్ గాని బిర్యానీ గాని కర్రీస్ ఏదైనా కొంచెం మంచిగా స్పైస్ స్పైసీ గాను మరీ ఎక్కువ స్పైసీ కాదు తక్కువ కాదు నోటికి రుచికరంగా ఉంటే ఇష్టమండి ఇప్పుడు వెజిటబుల్స్ లో అయితే పన్నీర్ కర్రీ గాని బెండకాయ ఫ్రై ఇట్ల ఇష్టం నాన్ వెజ్ లో అయితే సీ ఫుడ్ ప్రాన్స్ ఇట్లిష్టమండి
చాలా బాగా చెప్పారు అయితే ఈరోజు ఆ మనం ఆరోగ్యకరమైన ఆహారం గురించి మాట్లాడుకుందాము ముఖ్యంగా మీరు అన్నట్టు బాగా స్పైసీ తిన్నా బాగుండదు ఏ ఫుడ్ అయినా బాగా తిన్నా బాగుండదు మసాలా దినుసులు బాగా తిన్నా బాగుండదు ఆరోగ్యకరమైన ఫుడ్ తింటే మనం ఆరోగ్యంగా ఉంటాము అందులో భాగంగానే మీరు చెప్పారు మరీ బాగా తినకుండా మరి స్పైసీ కాకుండా మంచి రుచికరమైన భోజనం అని మీరు ఆ చెప్పారు నిజానికి అదే ఆరోగ్యము అయితే ఈ రోజుల్లో అందరూ జంక్ ఫుడ్ క్ అలవాటయినారు ఈ జంక్ ఫుడ్ మన ఆరోగ్యానికి మంచిదే న కాకపోతే ఏమైన నష్టాల చెప్ ప్పండి
ఈ జంక్ ఫుడ్ అనేది ఫస్ట్ జంక్ ఫుడ్ ఆ ఏవ వేటి వేటిన అంటరంటే ఇప్పుడు బయట కూల్ డ్రింక్స్ గాని లేకపోతే మైదా తో తయారు జేసిన ఏ వస్తువయిన మోమోస్ గాని నూడిల్స్ గాని ఇట్లా ఆ ఇవి గో ఇదింటది కదా హోటల్స్ లల్ల చేస్తరు ఆ హో పిజ్జా బర్గర్ ఇంక ఈ రొట్టల్ రుమాల్ రొటీ అని చేస్తరు చూడండి మయోనిస్ కెచప్ అ అదే కాకుండ మళ్ళ ఫాస్ట్ ఫుడ్ ఉంటది కద మంచూరియ ఇట్లాంటివి ఇవి ఏవైనా జంక్ ఫుడ్ కిందికే వస్తయి ఇవి మన ఆరోగ్యానికి చాలా హాని కరమ్ అన్నట్టు ఇందులో ఏందంటే జస్ట్ చెత్తా ఉంటది ఇందులో మనక్ ఆహారానికి కావాల్సిన ప్రోటీన్స్ ఏమి ఉండవు అన్నట్టు మనకి ఆహ
ఏవి ఉండవంటారు
అవును మన బాడీకి ఎనర్జీ అవసరం ఆ ఎనర్జీ కావాల్సిన ఏ వస్తువు కూడ ఇందులో ఉన్ డదు మళ్ళీ ఇవి తిన్నా కూడ మన బాడీ డైజెషన్ చేయలేదు అన్నట్టు
ఓ
సో వాటిను ఆ మైదా అనేది ఏంటిదంటే అందులో అది మన పేగులకు అతుక్కు ఉంటది అన్నట్టు
హో
ఈ షుగరీ డ్రింక్స్ ఏవైతే ఉన్నయో అందులో ఇన్సులిన్ అనేది ఎక్కువ క్రమంగా ఉంటది అన్నట్టు షుగర్ లో సో అది ఎక్కువ అయిన కూడ మన హెల్త్ కి బ్లడ్ లెవల్ బ్లడ్ షుగర్స్ అనేవి కంట్రోల్ కావన్నట్టు
ఓకే నిజమే దాని వల్లా లాభం లేదు నష్టమే ఎక్కువ అంటే ఆరోగ్యం ఉన్నవారు అనారోగ్యానికి మారే అవకాశం ముంది జంక్ ఫుడ్ తీసుకోవడం వల్ల
అవును
అయితే ఈ ఉరుకుల పరగుల జీవిత్ తంలో మన ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నాం అందుకే ఈ రోజు రోజు మన చర్చకు ఆహారం అనే అంశాన్ని నేను ఎంచుకున్న
ఓకే అండి
ఆరోగ్యమే ఆహారమే ఆరోగ్యం అంటారు అలానే ఆరోగ్యమే మహాభాగ్యం కూడ అంటారు మన దైనందిన జీవితం తంలో ఆహారానికి మించిన ప్రాధాన్యత దేనికి లేదు దీనిపై మనమిద్దరం మరింత వివరంగ మాట్లాడుకుందాం సరేన
ఓకే అండి
అయితే మొదటగా అసలు శాస్త్రీయంగా ఆహారం అంటె కేవలము ఆ ఆకలు తీర్చుకోవడానికి తినే ప్రతిదాని ఆహారము అనవచ్చ
అ లేదండి
కదా అనలేము కద మంచి ప్రశ్న ఇది చెప్పండి మరి ఎలాంటిది ఎలాంటి ఆహారం తీసుకుంటే అ దాన్ని ఆహారం అనాలి?
ఇప్పుడు మనకు సమాజంలో చాలా వస్తువులు ఉంటాయి. ఇప్పుడు ఆహారమే అనుకుంటే మనము ముట్టుకున్న ప్రతి వస్తును గాని, చూసిన ప్రతి వస్తువును కానీ తినలేము. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా ఇప్పుడు మనం ఫోన్ గానీ, బుక్ గాని, బెడ్షీట్స్ కానీ అవన్నీ ఆహారం కాదు కదా అంటే ఆహారం అంటే ఏదంటే చెట్ల నుంచి వచ్చిన వస్తువులు కాని ఏదైతే ఫర్ ఎగ్జాంపుల్ సహజంగా వచ్చినాయి గానీ ఆమ్ మళ్ళీ అందులో ఇంకా డిఫరెంట్ టైప్స్ ఉంటాయండి. ఆ డ్రై ఫ్రూట్స్ గానీ అట్లా అవి అవి ఆహారంగా తినొచ్చు మనం
అంటే మన శరీరం యొక్క ఆరోగ్యాన్ని చెడగొట్టనివి అంటారు అంటే తహాజంగా చక్కగా ఆరోగ్యంగా శుభ్రంగా మన శక్తిని మన శరీరాన్ని వృద్ధి చేసే ఆహారాలే అసలైన ఆహారం అన్నమాట. సమతుల ఆహారం బాగా చెప్పారు అయితే ఆహారంలో రకాలు ఉన్నాయి ఏమని పిండి పదార్థాలని అవి ఇవి అని అం టారు కదా కొన్ని చెప్పండి
ఆమ్ అంటే మనం సహజంగా ఇంట్లో చేసుకునే ఓకే ఓకే ఓకే అట్లానా ఆ ప్రోటీన్ అనేది ఎక్కువ దాల్ దాల్ లో ఉంటదండి ఎగ్స్లలో కూడా ఉంటది. ఇ గుడ్డు లో కూడా చాలా ప్రోటీన్ ఉంటది. చికెన్ లో, పన్నీర్ లో, సోయా చింక్స్ అంటే మిల్ మేకర్ లో వీటిలలో ప్రోటీన్ అనేది ఎక్కువ ఉంటంది అన్నట్టు ఇప్పుడు ఫైబర్ అనేది ఇ చపాతీలలో ఇప్పుడు మనం సలాడ్స్ ఉంటాయి చూడండి క్యారెట్స్ కుకుంబర్స్ బీట్రూట్ ఇట్లాంటి వాటిలో ఫైబర్ అనేది ఉంటది అన్నట్టు ఈ ఈ ప్రోటీన్ ఇంకా ఫైబర్ ఏం చేస్తా అంటే మన బాడీకి ఎనర్జీ ఇస్త అన్నట్టు మనం డైలీ చేసే యాక్టివిటీస్ కోసం మన బాడీకి ఎనర్జీ ఇస్తది అన్నట్టు
చాలా బాగా చెప్పారు చాలా చాలా బాగా చెప్పారు. ఈ ఆహారంపై మంచి అవగాహన మీకు ఉంది. ఆ అందరికి కూడా ఆరోగ్యంగా ఉండడానికి ఈ ఆహారంపై అవగాహన ఉండడం అ వసరము మీరు చాలా బాగా చెప్పారు అయి తే మీరు అన్నట్టే పిండి పదార్థాలు, మాంసకృత్తులు, కొవ్వు పదార్థాలు విటమిన్లు, ఖరిజ లవణాలు అని ఉంటాయి ఆహారంలో రకాలు ఇవన్నీ కూడా మనం తీసుకోవాల్సి ఉంటుంది. వీటిలో ఏవేవి ఏకోవకు చెందినాయో కొన్ని చెప్పండి
అంటే అర్థం కాలేదు
అంటే కొన్ని కార్బోహైడ్రేట్స్ అన్నారు ఏవి ఏవి కార్బోహైడ్రేట్స్? అలాగే ఖనిజ లవణాలు, విటమిన్లు దొరికే పదార్థాలు ఏవి అవి కొన్ని చెప్?
ఓకే విటమిన్స్ విటమిన్స్ అనేవి విటమిన్ ఏ అంటే అది మన కళ్లకు చాలా మంచిదండి. క్యారెట్స్ లలో ఉంటాయి అన్నట్టు విటమిన్ సి అది నిమ్మకాయలలో ఉంటది. దానిలో సిట్రిక్ యాసిడ్ ఉం టదిన్నట్టు అది మన స్కిన్ కి గానీ, హెల్త్ కి గానీ మన బాడీ మన స్టమక్ లో ఉన్న డిటాక్సిఫై చేస్తా అన్నట అండ్రె డిటాక్సిఫై అంటే మన క్ర్రిములు ఏమైనాంటే ఎస్ డిటాక్స్ బేసిస్ అవును.
చాలా బాగా చెప్పారు. ప్రకృతి సిద్ధంగా దొరికే కూరగాయలు ధాన్యాలు తినేవారు. ఇప్పుడు మాత్రం. మనము రుచికే ప్రాధాన్యత ఇస్తూ. కృత్రిమ ఆహారాలవైపు మొగ్గు చూపు. చున్నాం కానీ నిజానికి. ప్రకృతి సిద్ధంగా దొరికే కూరగాయలు ధాన్యాలే తింటే మనము చాలా చాలా ఆరోగ్య. ఆరోగ్యంగా ఉంటాము తెలుసా మీకు.
అవునండి.
ఆహ్ మరి ఈ ఇంత చెప్పుకున్న ఈ ఆహ్. ఆహారం ఎందుకు అంతా ముఖ్యం అందరికి. మనం ఇద్దరం మాట్లాడుతున్నాము.
ఆహ్. హలో. హలో.
ఆహ్ చెప్పండి హలో.
మీతో మాట్లాడి చాలా బాగా అనిపించిందండి ధన్యవాదాలు.
ఆహ్ మాట్లాడండి ఇంకా. ఉంది మీ నుంచి చాలా విషయాలు నాకు తెలుసుకోవాలని ఆసక్తిగా ఉంది మాట్లాడండి.
ఓకే అండి. అయితే మనము ఆహారం ఎంత ముఖ్యం అని అనుకుంటామో కానీ ఆహారంతో పాటు నీరు కూడా. చాలా అవసరం.
ఆహ్ వెరీ గుడ్ అద్భుతం నీరు కూడా చాలా ఇం. ఇంపార్టెంట్ మన శరీరం ఎండిపోకుండా తాజాగా. ఆహ్ మృదువుగా ఉండడానికి నీరు చాలా అవసరము సో ఈ రోజు మనం ఆహారం గురించి చాలా విషయం. విషయాలు మాట్లాడుకున్నాము మీరయితే చాలా బాగా చెప్పు. చెప్పారు నాతో మాట్లాడినందుకు మీకు చాలా చాలా ధన్యవాదాలు. ఆహ్.
ఆహ్ అండి.